ఇప్పుడు క అప్పుడు మేడం ఎగ్జామ్ ను
ఆ శివ గనలో కూడా అప్పుడే ఉన్నాయట మరి ఎట్లనో ఏం కాదో ఇగ
మాయ్య ఏమని చెప్పిండు
మామయ్య గురు మాయ వాటి గురించి అడగ లేను నేను ఎప్పుడు ఉన్నాయ అనేది
మ్
ఈ ఎండ పాడుగాను ఏం కొడుతాందేరా ఈ వాతావరణం ఘోరంగుంద్ అసల్ ఇయాల
ఇంటి ముందటెత్ ఆ ఇంటి ముందటె టెంట్ ఏస్కోవాలిగా
సరే అప్పుడు వేసుకునేది వేసుకున్నాం గానీ ఏ ఇప్పుడు ఇంత ఇంతగానం గోరంగ ఎండ గొడతాంది మాకు రో హాస్పిటల్ పోతే లోపడికి పోతే ఎండ కాక ముందు పోతే ఎండ అయిపోయినాక ఎండ మొత్తం అయిపోయినాక బయటకు మాకు అర్థం గాట్లే రోజు
మ్ ఇంటి ముందాల ప పప్ప పందిరేత్తే అయిపోద్దిగా
అది డాడ్ అదే అంటంటయి గనీ ఎట్లనా అని
పందిరేద్దాం అంటన నేన్ గుడా
మ్
ఒక రెండ్ రొండు రోలు రొండు రోలు గంతే
ఏమోరా బాబు
పందిరేత్తెనే మంచిగుంటద్ సల్లగ.
ఉ చూడాల ఆలోచించాలే ఏమైతదో ఏమో సుట్టాల్ పిల్లలేమోత్తరో అందర్ పెద్ద ల్ పెద్దళ్లు వత్తట్టున్నరు.
హాస్టల్ ఫిల్లల్ అత్తే మరి
వాళ్ళక్ ఎగ్జామ్స్ అయిపోయి తొత్తరు గుడ్క ఇప్పుడు సుభద్రక్కోళ్ళు ముగ్గుర్ పిల్లలు ఆల్ రారు సు ఆ సీను సుధాకర్ మామయ్యోలు ముగ్గురు పిల్లలు ఆల్
ముగ్గురు ఎందుకు రాలు. పొట్టోడ్ అత్తడు పొట్టోడ్ అత్తడు శి శివగాడు గుడా అత్తడు.
ఏమో అయిపోకపోతే
నేన్ చెప్త గని
మ్
అసల్ దాన్ని మ్యానేటిగతి తీస్కోద్దు మీరు ఫస్ట్ ఎగ్జామ్స్ నీకు నీకు ఒకవేళ ఇప్పుడు నీ హెల్తు బాలేదు. నువే నువ్ ఎగ్జామ్ రాయలేకపోతాన్న
ఆ
మరిప్పుడ్ ఎట్ల మరి ఆ ఆ ఎగ్జామ్లప్పుడే నీక్ హెల్త్ బాలే
అట్లనా
మ్ వాళ్ ఏత్తరుగా వాళ్ళ చేతిలున్న మ మార్కు వెళ్ళేందుక్ ఏయరు.
ఓహో అట్లుంటదా
తే ఏదన్న పక్క రాయాలె.
ఏమో చూడాలి ఇగ పైసల్ ఎట్లనో ఏమో ఒక్క రూపాయ్ లేదు.
కన్ మల్ల అప్పు తెల ఇగ ఎవర్ ఎవర్కాన్నుడ్ తేవాల్ మరి
ఏమో ఏడ తెత్తరో ఏమో ఎండ ఏమ ఏమన్నా ఎండ కొడ్తలేద్ అసల్ ఓ దేవుడో
మ్ అట్టే ఉంటదం
నిన్న క్రికెట్ గెలిచిన్రా మరి
క్రికెటా ఏ పోరగాన్లతోట్ ఆడినం.
అవున ఏం పని పాట లేకుండా చిన్న పోరగాన్ల వాళ్ళతోని ఆడింరా ఇగ టైంపాస్కి
మాక్ క్రీక్ ఏదో ఇవ్వడు ఇవ్వడు అయితెంది ఆడాలి మ్య గేమ్ ఆడాలి గ
అ హ ఎక్కడ ఆడార్రి మరి
ప్రణయన్ ప్రణయన్ ఫ్రెండ్ ను ఒక నేనొసైడ్ నీసైడ్
మ్ హ్ మిరెన్ మీరు కెప్టెన్సా
వాల్ని కెప్టెన్స్ మేము అటు ఇటు ఆడినం.
ఆహా వాళ్ళు వాళ్ల మరి మీరే మీసైడ్ మీరే ఆడిర్రా
వాళ్ళ సైడ్ ఒక సైడ్ ప్రణయ్ను ఒకసైడ్ నేను
అట్లనా
ఉమ్
ఇంగ
ఈ కార్డె మనకి టోర్ని పె పెడదాం అని అయితే చెప్పిన ఒక మాట
ఎ సేల్ఫ్లెక్సీనా
టోర్నీ టో టోర్నమెంట్
టోర్నమెంటా ఉమ్
మనవర్కే ఓన్లీ
గౌడ్స్ వర్కా
ఆ గౌండ్లోల్ల వరకు ఎవడొడోత్తడు
ఉమ్
అళ్ళందరికి టీమ్ లు దిసి ఆడుడే ఇగ
ఆడురి ఆడ్పియుర్రి
అ అదె అనుకుంటాన మి
ఉమ్ ఏవేవో అనుకుంటాం అన్ని కావద్దు
ఊమ్ అయిదో గదో సూడా పిక్సీ డెట్లంటానవ్ మరి
ఉమ్మ్
ఏమైతదో ఫ్లెక్సీ ల కథ
ఏముంటదసల్ ప్లెక్సీల్ పెడితే దాంట్లో వచ్చదేముంది ఒరి ఫ్లెక్సీలు పెడితే ఏముంటదిర దాంట్లో వచ్చేదేముంది ఒరిగేదేముంది
అనే ఎం చేయాలా మని
అ పెట్కోరి మీ సంతోషం మీది ఏవద్దంటారు
ఉహ్ ఇప్పుడు డా అడువాళ్ళ ఫ్రెండొత్తలేడా మరి సూరత్ గిరి
ఆయన ఇలాంటి పండుగలు మ్యాండేట్రిగా తీసుకోడు
ఆ
ఆ ఆయనకు పోయిన లక్ష్యమే ముఖ్యం
ఊహు
ఆ
ఉహ
లక్ష్యాన్ని చేకూర్చంది ఆయన బయటికి రాడు
ఊహ్
అత్ప ఉట్టిగనే వదిలిపెట్టిపోయిండా అంత మొక్కజొన్న ఇంత పొలం వదిలిపెట్టి
ఆ
మనం పోయినందుకు ఈ
ఏంలేద్ ఏం లే
మొక్కదున్నిచ్చుడు కాలేదా పొలం పండుతలేదా ఏం కాట్లేదు
అన్ని అయితనే ఉంటాయి
మరి ఇంకేంది అయినా గ సంపాదనా ఆడ ఆగుతందా ఏడ ఆగుతాలేదు గా
ఆ ఉ
ఇ పెద్దది
రివర్స్ నుంచి బ్యాటరీ కతం
తమ్ముడు ఫోన్ చేశిండా
చేయనవడు
నిన్న మాట్లాడతె మరి
నిన్న మాట్లాడు
హ
ఇంటికొచ్చిండు మా మావయ్యల ఇంటికొచ్చి ఫోన్ చేసిండు ఏమైంది రా అని
అట్లనా ఆయన అంతే ఫోన్ ఫోన్ చేతడు మమ్మీ సర్టిఫి ఏమైంది
ఉ
అట్ల
కసి ఇక్కడ ఉంటే అర్ధం అయితది వానికి
ఆ బాగా
వాల్ ఒప్పుకోక ఆ ట్రిపే
అది కిటు ఆనంగానే షేదుల పడతది
ఊమ్
ఉ ఇంక
ఇప్పుడు చాలా తొందర్గ అయితడో వార్షిక పాయింట్ అర్ధమే కావట్లే ఉహ్
ఉ
పక్కనోళ్లతో ఉంది కథ లేకపోతె మంచినె ఉంట
అవును
ఉమ్
అవునురా విపిస్ సంతకం పెట్టిత్తే అయిపో అసలు మా ఆర్ అసలు ఏదో ఆస్తిని రాసిఇచ్చినట్టుగా ను చేత్తంది.
ఆవును ఫాన్ మీటే ఒప్పుకోట్లే ఫస్ట్
హ్మ్
లాంగ్ ఫార్మేట్ అంటాన్న
హ్మ్ ఎం చెప్తూరెమో పోలంకిల్ వొయినవా ఇయాల
నువ్ వోలె వోలె
పోయిరామన్నా కదా డాడీ ని చూడడాని కి అప్పుడు మోటర్లు నడుతున్నాయో బంద్ అయినాయో
మా తోనే ఉంటాయ్
ఆ
నడస్తానే ఉంటాయ్
అంతేనా ఏమో కరెంట్ ఓచి ఉన్నదో పోయిందో
పోయిందిగ మరి ఇప్పుడైతే
ఇప్పుడు పోయిందా ఇప్పుడు పోతే ఇక్కడ మోటర్ బంద్ అయితది.
ఉహ్
అక్కడది ఇప్పుడు రేపు ఉకూకే ట్రిప్ అయితనే ఉంటది ఆడ
ఉమ్మ్ ఫుడ్ పాయిసన్ అయిందా ఇక్కడ కూడ ఒక ట్రిప్ షిఫ్ట్ అయింది బానే ఇప్పుడు కాట్లే
ఎంత ఉందో పొలం చూసినవ నువ్వు
ఆ సుషిన
ఎంతన మరి
ఉ మ్ ఇంక మల్లన్న నాకేం ఎరుకాది
బయటకు కంకులు ఒర్లి ఒర్లి వడ్లు బయటకు ఒత్తన్నయ
ఆ ఒత్తాన్ ఎప్పుడు కొ కోపిత్తరు మరి
అయ్యా ఆ వడ్లు కావొద్ధ
నెక్స్ట్ ఇంక టూ టూ మంత్స్ అయితదా
ఏహే
అ
ఆ దాంట్లో నుంచి ఎన్నుళ్ళు బయటకు వచ్చినాక అయి కావాలి ఒడ్లు కావాలి ఒడ్లయినంక వ ఈ నినంక వన్ మంత్ పడ్తది
సో ఇక వ వన్ మంత్ ఉందిగా టైము
వన్ మంత్ ఉంది వన్ మంత్ వాటర్ పెట్టాలి మంచిగా
అమ్మమొల్ల ఇంటికాడ పండుగ ఎప్పుడు మరి
ఏమో వాళ్ళ కాడ కూడా మొన్న మనం పండగనాడు చేసినట్టుగానే చేసిరంట
ఉమ్
చేసి ఇగ ఈ సవంత్సరం ఎట్టనో అట్ట అయిపోయింది గదా తొమ్మిది ఏండ్లకి చేద్దాం లే అని అంటార్రట
ఓరి కొడుకా మంచిగా ఉన్నది గదా
ఊమ్
తొమ్మిది ఏళ్ళకి చేద్దాం అంటాలు అంటన
తొమ్మిది ఏండ్లకి చేద్దాం లే అంటారు అంట
ఏమో ఎంచెత్తవ్ ఉదయ్ అన్న కి ఏం చేతారిగా
గంతే సంగతులు
బ
ఇగ అప్పుడువరికి రాముడు ఎవడో రాకష్ ఎవడో